హా ఓకే క్లియర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు
ఏం లేదు మాకు ఒక టెడ్డిబియర్ ఆర్డర్ వచ్చింది చాలా బాగుంది తెలుసా రెడ్ కలర్
అంటే గిఫ్టా లేదంటే మీరే కొనుకున్నారా
మా స్నేహితురాలు కొనిచ్చిందండి నాకు పుట్టినరోజు అని
ఓ ఈరోజుమీ బర్డేనా హ్యాపీ బర్డే
థ్యాంక్యూ అండి
బర్డే బడ్డేరోజు టెడ్డిబేర్ నాది ఇప్పుడు కాదు ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత అయినా అంటే ప్రాంక్ చేస్ చేసుకుంటున్నారా మీరు
ఉట్టిగానే అంటున్నాండి మీరు ఏమంటారా అని కాని హ్యాపీ బర్త్డే చెప్తారా చెప్పారా అనుకున్నా
అమ్మ ఇలాంటి టెస్టింగ్లు ఉంటాయా అయి తా మీ దగ్గర
వచ్చింది అంటే మా స్నేహితురాలే పెట్టింది కొనుక్కు అంటే పైసలు ఆమెకి ఇచ్చిన న్నమాట నావే అవి పైసలు నావి నేనే కొనుక్కున్నా
ఆహా ఏ
కెళ్లి
మొత్తానికి టెడ్డిబేర్ కొనేసిల్లు అం అంత పెద్ద టెడ్డిబియర్ నీ ఏం చేసుకుంటారండి అంటే బెడ్ ఇంట్లో ఇంకొక ప్లేస్ ని ఫుల్ఫిల్ చేస్తది ఇక అవును మరి అంత పెద్ద టెడ్డిబియర్ ఎందుకు కొనుకున్నరు
అంటే నా అంత పొడుగు లేదులే గాని నాకంటే సగం ఉంది లడ్డుగుంది మంచిగా మంచిగుంది సూపర్ ఉంది కొను ఆ ఇష్టం చాలా ఇష్టం
అంటే హాస్టల్ ఉన్నవాళ్ళు చాలా మంది ఏం చేస్తరంటే ఇట్ ఇంత పెద్ద టెడ్డిబియర్ లు కొనుక్కొని హగ్ చేసుకొని పడు కుంటారు కదా మీరు కూడా అదే ఉద్దేశంతో కొనుక్కున్నరా చాలా మందికి ఇష్టం టెడ్డిబేర్స్ ఎందుకో అట్లా మరి మీకెందుకంత ఇష్టం ఇష్టమా మీకూడా
ఆ చాలా ఇష్టమండి అయితే ఒకటి చిన్నప్పటిది ఇప్పటికి కూడా నేను కవర్ నుంచి ప్యాకింగే తీయలే అన్నమాట ఇప్పటికి
వామ్మో చాలా గ్రేట్ అసలు మీరు అ లేదన్న కొత్తది వచ్చిందంటే మనం విప్పి చూడాలి
స్నేహితుడు తెచ్చిండు మీకు ఎప్పుడైనా ఫోటో పెడతలేండి ఆ ఫోటో చాలా బాగుంటంది పింక్ కలర్ లైట్ది అంటే కవర్ తీస్తా పిన్నులు తీసేసి మళ్ళా కొంచెం సేపు నా దగ్గర ఉంచుకున్నప్పుడు మళ్ళా నా దగ్గ దగ్గరంచుంటే తర్వాత కవర్ లేసి మళ్ళీ పిల్లు కొడతా అన్నమాట మేము భద్రంగా ఉంచుకుంటా తెలుసా ఎప్పటి నుంచి తెలుసా చ అండి ఐదో తరగతినించిిన కాడు ఉంది అది
మమ్మ చాలా గ్రేట్ అండి అసలు మీరు
నా దగ్గర ఇప్పటికీ కూడా చిన్నప్పుడు బొమ్మలు తెస్తారు కదా అండి వినాయక్ అంటేప్పుడైనా మనం షబరికి పోయినప్పుడు ఆయన కేరళకు పోయినప్పుడు మన ఆనది తెచ్చేది అనమాట ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర
అంటే నానవాళ్ళి స్వామి మాల తీసుకుంటేార చివరి
ఆ వెళ్ళినప్పుడు ఆ మా మాాల వేసుకొని వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు బొమ్మలు తెస్తార అనమాట నాకు ఖచ్చితంగా కావాలని ఏడుస్తా అన్నమాట చిన్నప్పుడు
ఆహ
సే రోజు తెచ్చేది ప్రతి సంవత్సరం అయితే మొన్ననే బస్తా బస్తా పడేసిందండి మా ఇంట్లో ఉంటే ఎందుకమ్మా నీకు మా ఇంట్లో ప్లేస్ మా ఇంట్లో ప్లేసే లేద అని బస్త బొమ్మలు పడేసిందండి మా ఇంట్లో వాళ్ళ అయితే
మసాల ప్రాణ మ ఎట్లా అనిపిస్తుది మనకి ఇష్టమైన బొమ్మలన్నీ వాడేసింటే
ఇట్లా ప్లేస్ నాకే ఉండడానికి లేదండి దానికి ఎడబెట్టాలా అని అంట
అయ్య అయ్యో అది
మా ఇంట్లో చిన్న ప్లేస్ ఉందండి మాకు చిన్నగాది చిన్న గుడిసెలాగా ఉంటదన్నమాట దాంట్లో మేము పట్టడమే తక్కువ
మరి అన్ని బొమ్మలు కొనుక్కున్నా అంటే చాలా గ్రేట్ అసలు
ఆ బస్ అంటే ప్రతి సంవత్సరం తెచ్చినాయి తెచ్చినట్టు తెచ్చ వచ్చిన తెచ్చినట్టు ప్యాక్ చేస్తానే ఉంటే బస్తా నింపినాను అన్నమాట
ఇస్తే మంచిగా ఆడుకునే వాళ్ళు కదా మంచిగా వాళ్ళు చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు
ఏమో మరి అట్లా నాకు తెలియదండి అంటే కొందరు అనుకుంటు కదా ఎప్పుడువో నాకు ఇస్తున్నారు మాకు అక్కడ లేవా అది ఇది అని అంటారండి మా ఇంటికాడ వాళ్ళకి అయి చిన్నప్పుడు అమ్మో చిన్నప్పుడుండి కొంచెం ఖరాబ్ అయినా ఉంట అల్లనే ఉంటాయి మంచిగానే ఉన్నాయి కొన్ని కానీ వద్దులేయంండి కొత్తతే కొనయినా ఇస్తా గాని అట్లా వద్దులేయంండి వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళా
మనం ఒకసారి చెప్పి చూస్తే అయిపోతుండే ఎందుకంటే పడేస్తే వేస్టే కదా అవి ఎట్లాగ మీరు కవర్ కవర్ ని లియలేద అంటే అర్థమవుతుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంట
ఆ తీస్తాము మళ్ళీ లోపల పెట్టుకుంటాము ఆ దా ఆడుకుంటా బొమ్మలా తర్వాత మళ్ళా దాచిపెట్టుకొని మళ్ళా అందులోనే పెట్టేస్తాన అనమాట
అంత చిన్న పిల్లలకి ఇస్తే మంచిగా ఆడుకునే వాళ్ళు
అదే ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నానండి అసలు ఇస్తే అయిపోయేది రాణి
ఆ వాళ్ళు ఇంత క్యూట్ గా ఆడుకుంటా ఉంటారు ఇది నా పాప ఇది టీ చెరాట ఇది చిన్నప్పుడు మీరు కూడా అలాంటి ఆటలు ఆడుకున్న బొమ్మలతో గురువులతో
మేము కూడా బొమ్మ ఆ అవునండి
మేమైతే చాలా ఆడుకునేది అసలు ఇట్లా అమ్మ వాళ్ళేమేం చేసారు వంటి వంటలు చేయడం ఇల్లు అలగడం ఊడ్చడం ముగ్గులుయడం స్కూల్ వెళ్తానమని బాయ్ అమ్మా ఏం చేస్తున్నారు బాయ్ మంచిగా వెళ్ళండి తినండి జాగ్రత్తగా ఉండం ఇలా అన్నీ చెప్పుకుండు మంచిగా ఆడు కునే వాళ్లం మీరు మీరు కూడా ఆడుకున్నార ఇలాంటీవి
గుర్తున్నాయి మీరు ఇట్లా మాట్లాడుతుంటే
అసలు చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకునే వాళ్లమో ఇప్పుడు కనీసం ఇంత ఖాళీ ఉన్నా గాని ఆడుకునే ఏం ఆడుకుంటే ఆడుకొ కోడానికి ఒక పర్సన్ పక్కన తోడు కూడా లేరు
అవునండి
మ్ మళ్లీ మేము మాది ఊరు కాబట్టి ఇంగ నైట్ అయితే ప్పుడు పౌర్ణమి వెళ్తురు ఉంటాది కదా వెన్నెల వెలుగుల్లో రేస్ ఆడుకునేది గడ్డి వాములలో ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలంలోన అయితే అట్లనే ఆడుకున్నే గడ్డివాములలోనే మంచిగా ఆడుకునేది రేస్ అ పో దొంగ పోలీస్ ఆ
అవునండి మా స్నేహితురాలు కూడా ఒక ఆమె అన్నదండి రేస్ ఆట ఆడుకునేది చిన్నప్పుడు అని ఇందా పొద్దున్న అనుకుంటా ఒక ఆమె అన్నది నా స్నేహితురాలు
అవునా బాగుంటాది అసలు మళ్లీ మళ్లీ నీ నీడనీ తోక్కడము ఉంటాయి కదా మన షాడో మన నీడ పడుతుంటే తొక్కడం అసలు ఎంత దూరం అంటే అంత దూరం పోతం అసలు మీరు కూడా ఆడుకున్నార ఇలాంటివి
లేమండి మాకు ఫోను టీవీ ఆ ఫోన్ లేదు టీవీ పెట్టేది అన్నమాట చిన్ చాను ఇంకా మి మిక్కి మౌజులు అవి ఇవి బొమ్మలే వెడు తుండే అన్నమాట మా ఇంట్లో ఖుషి ఆ మళ్ళీ డోర బుజ్జి డోర బుజ్జి బుజ్జి ఎక్కడ ఉందని ఒక ఆమెను వెతుకుతరు అని చూడండి డోర బుజ్జి ఇలా అది నాకు చిన్న చిన్నవి తెలుసు ఆ ఊక చెప్తది అండి ఆ ఎక్కడున్నా వెతకండి వెతకండి అంటది కదా ఊక అంటది నాకు మస్తు ఇష్టం ఇప్పటికీ కూడా కూర్చొని తిం చూస్తా
అంటే నిదానంగా మ్ చెప్తా ఉంటది
ఆ ఆమె మస్త్ ఉంటది అల్లా నాకింగా ఇ ఇ ఈవే చూసేది
కార్టూన్ బాగా చూసేది మళ్లీ పంచతంత్ర అని ఏమన్నా ఐడియా ఉందా బొమ్మలు అవి కూడా బావుంటాయి బావుంటాయి అవి కూడా ఒకసారి ఇప్పుడు రావట్లేవు గాని అంతముందు నా చిన్నప్పుడు వచ్చినాయి అవి మస్త్ చూసేది ఊమ్
మ్ ఇంకేంటండి
ఆ చిన్నప్పుడు మళ్లీ ఇంగ్లీష్ మూవీస్ అనకొండ పాములు డిస్క వరి
ఆ అవి చూసేదండి మా ఇంట్లో ఊక పెట్టేదండి నేను అట్లా చూడాలి చూడాలని ఊక పెట్టి ఆడ వదిలేసేది అన్నమాట నేను చూసేది మా ఇంట్లా
అప్పుడేమో మన చిన్నప్పుడు డిస్కవరి ఛానల్ చూసి అతను అట్లా పోతా ఉంటే అట్లా అనుకునేది కానీ నీ ఇప్పుడైతే నిజంగానే యూత్ యంగ్స్టర్స్ ఏమనుకుంటారు ప్రశాంతంగా మ అవి హిల్స్ ఎక్కడం గాని ట్రావెల్ చేయడం గానీ అట్లా వెళ్తున్నారు కదా సి టీ వాళ్లు చాలా వరకి
అవునండి
మీ అట్లా మీరు విన్నారా మరి మీ ఫ్రెండ్స్ ఇట్లా వెళ్తున్నారా అట్లా టూర్ ఎ అంటే ఏమంటారు టూరిస్ట్ ప్లేసు లు గానీ లేదంటే వెకేషన్ కి కొన్ని డేస్ ఆ కొన్ని ప్లేస్ల్లకు పోయి ట్రిప్ లాగా వెళ్లి వస్తున్నారు కదా మీరు అట్లా వెళ్ళిల్ల ఏమైనా
మేము ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళినామండి అంటే ఇప్పుడు పాండిచ్చేరి అని మీకు తెలుసా అండి డి చెన్నై దగ్గర అయితే మేమ అందరం స్నేహి స్నేహితులం అందరం కలిసి మస్తు ఎంజాయ్ అంటే మూ ఐదు రోజులు వెళ్ళినామండి రావడం ఒక రోజు పోవడం ఒక రోజు మధ్యలో మూడు రోజులు అక్కడే ఉన్నాం ఎంత బాగుంటో తెలుసా అండి చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం కాదు ఒక నా నాకు ఒక రెండు మూడు సంవత్సరాల కింద
ఆహా
మా ఇంట్ల వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్ల వాళ్ళే పంపిచి రండి మంచిగా
నేను ఎప్పుడో నాకెప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను పోయిన వైజాగ్ బీచ్
అయితే ఇప్పుడు మనం అందరం కలిసి ప్లాన్ ఏద్దమండ అందరం కలిసి పోదామంటే పోదాము ఏముంది
సమ్మర్ లో మంచి ఎండాకాలంలో ఎల్లి రావచ్చు హాయిగా
అవునండి మీరు ఒక పది వేలు నేను ఒక పది వేలు అట్లా ఇద్దరు ముగ్గురు కలిసి వేసుకొని పోతే సూపర్ ఉంటుంది కదండి ఎటికే పోదామంటే ఉద్యోగం వచ్చి నంక పోదాంలేండి
అవును గద ఎందుకంటే మనం
పైసల్ కావాలి గదండి ఇంట్లా ఫస్ట్ మా ఇంట్ల అయితే రానియరండి నన్ను ఎలగొడ్ తరండి జాబ్లు ఉద్యోగాలు వచినంక తిరుగు ఇంకా ఎన్నిసార్లు తిరుగుతావు అంటడు
అదే నువ్వు అసలే బయటికి వెళ్తే ఉండలేవు ఎండకి తట్టుకోలేవు ఎటెళ్ళకు ఇంట్లోనే ఉండు అని చెప్ చెప్తున్నారు
అవును అవునండి నేను కూడా నిన్న గుడికి వెళ్దాం అనుకున్నా చెరువు గట్టు దగ్గర మా దగ్గర ఫుల్ ఫేమస్ అనమాట ఆడికి ఎళ్దాం అనేసరికి కీ నేను ఏదో పని చేసుకుంటా చేసుకుంట ఎనిమిదిన్నర అయింది ఎండ ఫుల్లు వండ అసలు మా అమ్మని తీసుకొని పోదాం అనుకున్నా బస్ ల అటు పోలేదండి ఫుల్ పా అసలు ఎండ
ఎండలు ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అసలు
అవునండి అసలు ఎండలతోటి భయం అయితాంది
హుమ్ బయటికి ఎళ్ళాలన్నా భయం అసలు ఎట్లుండలో ఇంక మేలో అయితే ఘోరం టే ఇంగ ఎండలు ఉండలేం ఇక్కడ ఫుల్లు ఎండ కొడుతుంది ఇంగ మా ఇంటి దగ్గర రేకులు ఉంటాయ్ చాలా వేడి ఉంది వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయ్ అసలు ఈ సంవత్సరం మళ్ళీ ఈ మంత్ లోనే చా లా మారినాయి కదా
ఉమ్ అవును అవును
జాగ్రత్తగా ఉండాలి
మీరు కూడా చూ జాగ్రత్త ఆ మీరు కూడా వెళ్ళకండి మేము కూడా వెళ్ళము
ఆ మేము మజ్జిగ లాంటివి కొబ్బరి నీళ్ళు లాంటివి తాగి రెస్ట్ తీసుకోండి ఓకేనా
ఆ సరే అండి మీరు కూడా తీసుకోండి అలానే ఉండండి క్షేమంగా ఉండండి ఉమ్ సరే అండి బాయ్